హాబ్ బాగున్నామండి మీరెలా ఉండారండి
ఓ భోజనం ఐందా అండీ
ఆ అయిందండి మీరు తిన్నారా హలో
ఆ ఏం దాగిరి
అ ఇనిపిస్తుందా అండి మీకు
అ వినిపిస్తోందండి
ఆహా ఆ ఇప్పు నిస్ ఉందండి. అప్పుడే కొంచెం బేకాయ్య
ఇప్పుడు వినిపిస్తుంది
దాండి
చెప్పండి మీరు పండక్కి ఇన్వెస్ట్
ఆ ఏట్లా చెప్పండి. మాకు కాలేజ్ లో హాలిడేస్ అటు ఇటు అని ఇస్తున్నారండి.
ఆ ఒకేళ ఇంట్లో ఉంటే ఏం చేస్తారండి.
ఇంట్లో ఉండడం అంటే ఏముందండి నార్మల్ కు మంచిగ ఫ అంతా ఎక్కువ హాలిడేస్ కలిసి వస్తే ఫ్యామిలీ ట్రిప్ అలా వెళ్తాము. చనా లేదు అంటే ఇంకా అమ్మమ్మ లో ఊరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తామండి అంతా
అంటే ఎంజాయ్ అంటే ఎలా అంటే
ఎంజాయి అంటే ఇంకా మార్నింగ్ అంతా ఆఫ్ తినింది. అంతా అయిపోయినాక కొంచెం బయటి ఆలా ఏళ్తాము. మళ్ళీ ఇంట్లోనే ఆడుకుంటాం. ఏమైనా లేదు అంటే ఏదైనా మూవీస్ చూసుకుని అందరం చూస్తాము. ఇంక ఇలానే అండి అప్పుడప్పుడు కలుస్తుంటాం కదా కజిన్స్ అంతా ఆట పట్టించడము అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ కా పిన్ని పెద్దమ్మ వాళ్ళంతా ఆడుకోవడం అలా నడుస్తూ ఉంటుందండి.
ఫ్యాన్ సౌండ్
ఏంటండి.